హలో
నమస్కారం అండి
నమస్కారం అండి
ఏం చేస్తున్నారండి
ఏం చేయట్లేదండి మీరేం చేస్తున్నారు
అన్నం తింటున్నామండి మీరు తిన్నారా
తిన్నామండి
ఏం కూరండి
మాది గోంగూరండి
గోంగూరా ఫ్రై ఏం చేశారండీ.
ఏం చేయలేదండి.
మ్మ్ బావున్నారాండి అందరూ.
బావున్నారండి, మీరందరూ ఎలా ఉన్నారు.
బావున్నామండి.
మ్ హు
పిల్లలు బావున్నారాండి, అన్నం తింటున్నామండీ.
బానే ఉన్నారండీ అంతా.
మ్ మ్మ్ ఇంకేంటండి సంగతులూ.
ఏమున్నాయండి, మీరే చెప్పాలండి.
ఏమీ లేదండి, అన్నం తింటున్నాము.
ఏం చేసారండి కర్రీ ఇవాళ.
చికెన్ చేసామండి
మ్మ్ హు దేనికండి చికెన్.
మా అమ్మ వాళ్ళు వచ్చారండి.
మ్ హు
మా అమ్మ, మా మరదలూ, మా పిల్లలొచ్చారండి.
మ్ హు
అందుకనే చికెన్ చేశామండి.
పిల్లలకి ఏమన్నా పెట్టారాండీ
ఆ పెట్టామండీ, పడుకున్నారు వాళ్ళు.
ఉమ్
తిన్నారాండీ
తిన్నానండి
ఇంట్లో వాళ్ళు తిన్నారాండీ
అంతా తిన్నారండి
మ్ పడుకున్నారా అండి
పడుకుంటే ఫోన్ మాట్టాడలేను కదాండి అందుకని పడుకోలా
ఉహు ఇంకేంటండి సంగతులు
ఏమున్నాయండి చెప్పాలండీ
ఏమున్నాయండి ఏమి లేదండి అందరం బాగానే ఉన్నాము దేవుడి దయ వల్ల
ఆ
మీ బావగారొచ్చింది ఇప్పుడేనండీ
ఉహు
ఆయనగారి కోసం ఎదురు చూసి ఇప్పుడే కూర్చున్నాం
ఉహూ రాత్రి అంతసేపటి దాకా అయితే ఎట్లా అండి మరీను
పనుండి ఇవాళ రాలేదండీ, వీళ్ళు తినమంటే వీళ్ళు తినలేదు
ఆ
ఎవరికి వాళ్ళు కుచ్ఛున్నారండీ
ఉహూ అదేలేండీ మరి ఒకళ్ళ కోసం తినకుండా ఆగిపోతే మంచిదే కదా అందరూ కలిసి తింటే బావుండేదని చెప్పి
మ్ బావుండేది అందరు కలిసి తింటే అది వేరే ఉండిద్ది కదండీ అందుకనీ
మ్ అవున్లేండి
ఇంకేంటండి సంగతులు
ఏముందండీ చెప్పాలండీ పిల్లలకి ఏమన్న తినిపిస్తున్నారండి
ఆ తినిపించామండి అన్నం పెట్టాము
అవి కాదండి డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఏమన్నా తినిపించారా
డ్రై ఫ్రూట్స్ దా మార్నింగ్ తిన్నారండి
ఏం తినిపిస్తున్నారండి పిల్లలకి పాలు గాని ఏమైనా తాగియ్యటం కానీ ఇంకేమన్నా చేస్తున్నారా
పాలు తాగిపించాలండి డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు పప్పు బాదం పప్పు పిస్తా అయ్యి మొత్తం ఫ్రై చేసి పౌడర్ చేసి పాలల్లో వేసి తాగిపించాలండి మా పాపకి మీ మీ బాబులకు కూడా తాగిపియ్యండని చెప్పండి
అ
డైరెక్ట్ గా తినొచ్చండి మా పాప ఏమో తినట్లేదు అసలు ఇ ఇస్తుంటే వి ఇస్తుంటే వద్దు వద్దు అని చెప్తుందండి అందుకని పౌడర్ చేసి కలిపిస్తే తాగుతుంది కదా అని
అంతేలేండి
ఇంకేటండి సంగతులు
ఏముంటాయండి చెప్పాలండి
ఏమి ఏమి లేవండి బాగానే ఉన్నాం అందరం
వాతావరణం ఎలా ఉందండి
వాతావరణం ఈ రోజు ఎండ పడింది కానీ అంతా ఎక్కువ పడలేదండి కొంచెం ఒక రకంగా పడిందండి
ఉహూ వర్షం ఏమన్న పడుతుందా అండి
ఆ వర్షం లేదండి మార్నింగ్ కొంచెం పడిందండి లైటుగా
ఉమ్
ఇంక అంతేనండి వర్షం కూడా తక్కువే పడింది
సాయంత్రం పూట ఏమి పడలేదా అండి వర్షం
ఆహా లేదండి సాయంత్రం ఏమి లేదు వెచ్చగా ఉందండి మాకైతే
వెచ్చగా ఉంటుందా
ఉమ్ సాయంత్రం పూట ఇందాక ఆ ఆరింటప్పుడు ఐదున్నర అలా ఆ టైంలో కొంచెం మరీ తన్నగా చినుకులు పడ్డాయండి మీకు పడిందా అండి వర్షం
ఉమ్ ఐదింటప్పుడు మాకు వర్షం బాగా పడిందండి పడిన తర్వాత చిన్న చిన్న జల్లులుగా బాగా వచ్చినయి ఒక అరగంట
మాకు ఏమి రాలేదు కానీ సన్నగా చినుకులు పడ్డాయండి కాసేపు సన్నగా చినుకులు పడి ఆగిపోయిందండి ఇంకా
ఉమ్
ఇంకేంటండి సంగతులు ఎలా ఉన్నారు ఏమన్నా కొంటున్నారా ఈ మధ్య ఏమన్నా ఎక్కడికన్నా వెళ్తున్నారా
ఎక్కడికి వెళ్ళట్లేదండి
ఇంకా హాలిడేస్ అయిపోతాయి కదండి పిల్లలవి
పెంచారు కదండి ముప్పై ఓ తారీఖు దాకా స్కూలు లేవు కదా
మళ్ళీ పెంచారా ఎందుకండి
ఎండలు విపరీత ఎండలు విపరీతంగా ఉ న్నాయి అని చెప్పి ముప్పై ఓ తారీకి దాక సెలవులు ప్రకటించారు
ఉహుం పోనీలేండి అది కూడా ఒక విధంగా మంచిదేగా
అవునండి
పిల్లలు ఇంట్లోనే ఉంటారు
ఉమ్ మరీ ఎండలు ఆ రకంగా పడుతుంటే ఏం చేస్తారండి ఎవరు
ఉమ్ అవునండి అప్ప వాళ్ళ స్కూల్లో కొత్తగా రూమ్స్ కట్టారండి ఏసీ పెట్టారంట
ఉహూ పిల్లలందరికి ఆ రూమ్ లో ఏసీ అండి
ఆ చిన్న పిల్లలకి ఏసీ పెడతారంట అండి
ఏ క్లాస్ రూమ్ లో అయినా ఏసీ ఉండిద్దా అండి అయితే
ఉమ్
ఏ క్లాస్ వాళ్ళకి ఆ క్లాసు కి ఏసీ ఎక్స్ట్రా ఫీజ్ ఏమన్నా తీసుకుంటారేమో అండి ఏసీ పెడుతున్నారుగా
ఏమోనండి తెలీదు చూడాలి మరి
ఏసీ పెట్టుతారంటే మరి ఎంత కొంత తీసుకుంటారు కదా అల్
ఆ చిన్నపిల్లలకి ఏసీలో పెడతారంట అండి అ అంటే ఎండలే
అదే లేండి
ఉమ్ ఇంకేంటండి సంగతులు
చెప్పండి
ఉందండి ఏం లేదండి మా తమ్ముడు రాలేదండి మా తమ్ముడు మా నాన్నగారు కూడా వస్తే బిర్యానీ చేసేదాన్ని
ఉహు
మామూలు రైస్ వండుకొని తింటున్నామండి చికెన్ కర్రీ చేసి
ఊ
హలో
ఊ చెప్పండి
ఏంటండి నిద్రొస్తుందా మీకు
లేదండి
ఊ ఇంకేంటండి సంగతులు
కులు పెంచుతారండి మీరు
హలో
ఇంట్లో ఏం మొక్కలు పెంచుతారండి
మేమా అండి మల్లెపూల చెట్టు ఉందండి మాకు సన్నజాజుల చెట్టు ఉంది
అందంగా
ఇవి రెండు బాగ తీర్పుతుండే ఇంకా అండి కాయల చెట్లు ఉన్నాయండి మామిడికాయల చెట్లు ఉన్నాయి జామకాయ చెట్లు ఉంది
మామిడికాయ చెట్లా అండి పచ్చడివా లేకపోతే కొబ్బరి మామిడి కాయలా అండి
తినేవే అండీ
అదే కొబ్బరి మామిడికాయలా లేకపోతే
కాయలు రసాలండి ఊ రెండున్నాయండి
అహ
ఒకటేమో మామిడికాయ రసాలదుంది ఒకటి
ఆమ్
ఒకటేమో రసాలండి ఇంకొక్కటేమో కొబ్బరి మామిడండి
కొబ్బరి మామిడి కాయలు పడతానే ఉన్నాయండి ఇంకా
ఇంకా లేవండి మేము పడ్డయ్ చాలా పడ్డయ్ అందరికి పంచేేసేసామండి మా ఇంటికాడ వాళ్ళు అందరు అడుగుతున్నారు
ఊ
నాకు గాలి వచ్చిందండి రెండు సార్లు గాలి వచ్చి మొత్తం రాలిపోయినాయి
ఇంతేలెండి కవర్లు కట్టపోయారు మరి చెట్టుకి
ఏమోనండి అంత ఐడియా రాలేదు చాలా ఉన్నాయి కదండి అక్కడక్కడ ఎన్ని కవర్లని పెడతాము
అలాంటప్పుడు ఏం చేస్తారంటే అండి జల్లెడ లాంటిది ఉంటాయి కదా అంటే వలలు వలలు చేపలులాకు వలలేస్తారు కదా
ఆ
ఇది దారం లాంటివి తీసుకొచ్చి కట్టారనుకోండి చెట్లో నుంచి ఎక్ కాయరాలిన గానీ దాంట్లోనే పడిద్దన్నమాట చాలా చోట చెట్లకి
మొత్తం కింద పడ్డాయండి అవి మొత్తం ఏరి శుభ్రం చేసి అందరికీ పంచేసామండి
ఆ నేను చాలా చెట్లు చూశానండి అలా అలాంటి వల లాంటివి తీసుకొచ్చి చెట్టు మొత్తం కట్టేస్తారు ఏకాయ వడినా గాని ఆవల్లోనే పడిద్ది
ఉ
అప్పుడు మీకు చెట్ల నుంచి ఎదిపోయినా గానీ ఫ్రెష్ గానే దొరికి ద్ది కాబట్టి కింద పడినా తీసుకని తచ్చ
హుమ్ అవునండి
ఆ
స్కూల్ కింద పడ్డాారు మా నేల కదండి మట్టి నేల అండి నాకు
అదేలేండి
మత్తం పడ్డాయి అందరుూ అడుగుతున్నారు రెండు కాయలు ఇవ్వండి రెండు కాయలు ఇవ్వండి అని అడిగితే ఇచ్చేససామండి అందరికీ
ఆ
తలా నాలు కాయలుచ్చసేసామండి
సరే అండి అయితే ధన్యవాదాలండి
ఆ ధన్యవాదాలండి పడుకండి సరే బారా సెకండ్ సే బా హలో